హాయ్ అండి బాన్నమ్ అండి మీరు బాన్నర ఆహా ఏం జేస్తున్నారు
ఏం లేదండి కాలి ఇప్పుడే పనైపేంది మాది అదిగుడా ఉ మీది పని స్నానాలు అయినాయా
లేదండి ఇంకా పిల్లలు ఆడుకుంటారు కొంచెం అయినాంక వోస్త ఎట్లాగు ఉబ్బరిస్తుంది గదా
ఆ అవునండి వర్షం అచ్చేలాగుందిగ ఈ రోజు
ఆ ఈ ఏమోగాని మస్తు ఉబ్బరితా గాలే లేదు అసలు ఉ ఆ ఇగనే నైట్ బైట్నె వడుకుంటన్నామండి
అవునా మేం గూడ బైటనే ఎప్పడ్నుండో
ఆ మేము గుడా ఎప్పనుండో సమ్మర్ స్టాట్ కాగంగానే ఉమ్ ఓ క్షామ్ ఒస్నేఉంది ఆల్ చినుకులు స్టాట్ అయినై ఆ లేదన్ మంచాలూనై చినుకుల్
ఇంకా అండి ఇంకేంటి విశేషాలు ఆ ఒక్సారి గట్టిగా వడ్తే బావుండు ఎట్లుందండి ఒంద రోజుల పని హలో హలో హలో హలో